హలో
హలో
వినిపిస్తుందా
ఆ ఆ వినిపిస్తుంది
ఎట్లునవ్
బానే ఉన్నా నువ్వు ఎట్లున్నవ్ పొతున్నవ కాలేజ్ కి
ఊ పోతున్న ఇగ పోవాలి కద రేపు హాల్డే రేపు ఎల్లుండి
అవును రేప్ హాల్డే అంటే ఎందుకు అందరు అంటున్నారు
అదే ఇప్పుడు కాలేజీలు ఫీజు ఎక్కువ రేటు పెంచుతున్నారు కదా ఫీజు
ఆ
ఫిఫ్టీ తౌసెండ్ ది వీళ్ళు వన్ లాక్ చేస్తున్నారు కదా దాని గురించి రేపు ధర్నా చేేస్తున్నారు అందుకనే హాలిడే ఇచ్చారు మళ్ళీ ఫోట్ మళ్ళీ ఫోర్టీన్త్ కి కూడా హాలిడేనే ఫోర్టీన్త్ కేమో కాలర్షిప్స్ గురించి ఊ
ఇంకా ఇది కూడా పెరిగిందంటగా గ్రేస్ మర్క్స్ కూడా వె పెరిగినయంటగా
ఏమో ఇగ రే రేపు రేపు ఒక్క రోజు ఒకపోతే సాటర్డే కూడా తీసుకు ఉంటే లైన్గా త్రీ డేస్ వస్తాయి మళ్ళీ మండే పోతే మళ్ళీ లే పోతే మండే మండే కూడా పోకపోతే ట్యూస్డే హాలిడే వరుసగా ఫైవ్ డేస్ ఉ
డ ఉండదా
ఉండదు మాకు ఇట్లా ఇట్లా ఫై డేస్ ఎట్లనన్న పెట్టలే ఏదో ఒకటీ చేయాలి ఇగ
ఇంకేంది ఒక టూ డేస్ నియ్ కాదనుకొనేసి ఉండు సాటర్డే మండే ఫైవ్ డైస్ ఏటన్నా ట్రిప్పయ్ ఎంజాయ్ చేయి మంచిగా
మా క్లాస్ లో నాదే సెవెంటి సెవెంటి త్రీ ఉంది మిగతాళ అందరిది ఫిఫ్టీ సిక్స్టీ గంతే ఉంది
అంత రెగ్యులర్గా వోతున్నావా నువ్వు.
నేన్ ఫస్ట్ ఏందీ ఫస్ట్ టూ డేస్ వోలే సోంవారం ఏమో ఏదో ఉండే మంగళారం. మరి మంగళారం బోలే బుధవారం బోయిన దాని తర్వాత బుధ. ఒకసారి అయితే ఒక్కడనే ఒక్కో ఒకటే ఒక రోజ అయితే నేను క్లాస్ మొత్తం నేను ఒక్కనే వోయిన.
ఆహా ఎందుకు అంత డెడికేషన్ ఎందుకు నీకు అసల్ నాకు అర్ధంగావూ. అమ్మో మీ కాలేజ్ గూడా అంత రెగ్యులర్ గా వో త్తన్నవంటే నమ్ముతలేను అస్సల్.
అందరు ఓస్తార్రేమో అని వోతే ఒక్కనేవేయినా బుగ్గ అయినా.
అడగలే మీ ఫ్రెండ్స్ ని వస్తలా లేదఅని.
అడిగితే మ్ లోపలికి వోయినంక అడిగిన వస్తుర్రారా అంటే అస్తాలేం రా అ. మేడము క్లాస్ లా అడుగువేట్టింది ఓచ్చి. అందరూ సత్యాని నమ్మకంతో వేయిన.
ఆ.
తవాత మేడం మేడము అడిగింది ఓస్తరా మీ ఫ్రెండ్స్ అని ఓస్. అత్తలేరు మేడ అన్న తవాత ఆమే కోడింగ్ నా దగ్గరకు కోచ్చి. ఇట్లా జేయాలా అట్లా యేయాలంటే నాకేమో అర్ధం అయితలే ఎట్లా డౌన్లోడ్ యేయాలో గూడా అర్ధం ఐతలే.
వి
వాళ్ళుంటేనేమో ఎవడొక్కడు యేప్తుండే గిట్లా యేయాలి గి.
అసల్ నిన్ను దేకకపోవు ఫస్ట్ మేడమ్స్ గదా.
ఆ పా నాపక్కకోవచ్చి ఇట్లా యేయ్యాలా అట్లా యేయ్యాలా అంటుంది నాకేమో ఓస్. అత్తలేదు లా అ లంచ్ లా ఆ. నీకు జేప్పి వెస్ట్ రా అని జేప్పేసిండు డైరెక్ట్ తర్వాత ఇగ లంచ్. ఆ లంచ్ టైమ్ లో అడిగిన్నెను ఉంటావా వోతావా అని అడిగింది.
ఆవ్.
నేను పోతా మేడమ్ అన్నా డైరెక్ట్ పోతా అంటే. నువ్వు వోరా నీక్ మార్కులన్న తక్కుస్తా నీకు అన్ని అప్.
ఆ ఆన్ నువ్వు ఒక్కణ్వేవచ్చినవ్ పోయినావు ఇంకా గ్రేట్ అను. కోవాల కద అప్సెంట్ జరిగింది.
ఆ బ్లాక్. ఫోన్ జేసింది ఆఫ్టర్నూన్ డ్ ఉండాలని ఇగ ఆఫ్టర్నూన్ ఉన్నా ఆఫ్టర్నూన్ ఉనంత. టైం వేస్ట్ గదా నాకు నా దగ్గర గూడ్ రాలే ఇగ.
నువ్వు ఒక్కనివేనా క్లాసులో.
ఆ కే బి సెక్షన్ నుంచి నేనొక్కన్నే. గల్స్ గూడా ఎవరో ఇద్దరు వోచ్చిర్రు అళ్ళిద్దర్ని ఎలా కొట్టేషి. బయట క్యాప్టాప్ లేదండి బి సెక్షన్ లో. ఆరుగురు అమ్మాయిలేమో ఓచ్చిర్రు ఏబి కమ్మాయిని మొ. మొత్తంలో ఏడుగురు మంది.
వావ్ ఆరుగురు గర్ల్స్ నువ్వు ఒక్క బా.
ఆ. అట్లా రోన్ రొండు వారాలకి.
పో పాస్టవర్ అయిపోయినక్క.
నాక్ సుక్కాల్ గనిపించి ఆ ఆమెనే ఫుల్ డే మొత్తం ఆ రోజు ఫుల్ డే మొత్తం ఆమెనే.
బా బ్రేక్స్ కూడా ఇవ్వలేదా కనీసం ఆ బ్రేక్లైన బయటతిరుగుతే ఐ. పోగా.
బ్రేక్లు లుండవ్ లంచ్ టైం ఓన్లీ.
ఊహు.
మేడం మల్ల అన్నం దెచ్చుకు కున్నవా అంటె తెచ్చుకోలే మేడమని చెప్పిన ఇత్తదేమో ఇత్తదేమో తెచ్ చ్చుకోలే అని చెప్పిన
లేవ్వనకపోయినవ్ పైసలియ్యి మేడమ్ తింటానకపోయినవ్
ఆ ఎంత బయటకి పోదామన్న ఆ రోజు సెక్యూరిటీ కూడ పంపలే మల్ల
వావ్ మీ వొళ్ళు ఉంటే ఎట్లనో అట్ల బంక్ కొడుతవ్
ఆ అందరిప్పుడు గోడలే దునుకుతున్నరు
ఊహు అంటే అప్పుడు గేట్ దాటి పోయేదా స్కోప్ ఉండేదా
ఆ ఇప్పుడటు సైడ్ ఒక సై క్యాంటీన్ సై అటు సైడ్ ఒక గేట్ ఉంటది ఇటు సైడ్ మెయిన్ గేట్ ఉంటది
ఊమ్
క్యాంటీన్ సైడ్ ని గ్య క్యాంటీన్ సైడ్ గేట్ ఉంటదిగా అక్కడ నుంచి దునికి బయటకి ఎళ్ళిపోవచ్ ప్చ్
చి చి
అందరు సగం ఫిఫ్టీ పర్సెంట్ బాయ్స్ ఆ గేడ్ దగ్గరక్పోతరు దున్కీ ఎల్పోత్
మరి మీ ఎవ్వరికి తెలియదా ఫ్యాకల్టీకి సెక్యూరిటీకి అట్ల పోతున్నరని
తెలిసినా అల్లెమంటలేరు ఆడ అట్ అట్ సైడ్ ఎవర్ని పెడతలేరు
హా పోనితి అని వదిలేసినట్టున్నరిగా ఆళ్ళు గుడ్
ఆ ఇగ మేమేం చేసినం నేను ఫుల్లుగుంటున్నా ఇప్పుడు వర్షాకాలం అసలే ఒక్క ఒకవేళ ఫుల్లు వర్షం బడిందన్కో ఆ ఫుల్లు వర్శంకు పోతే మనకు పోబుద్ధి కూడ గాదు ఇంగ నిద్ర నిద్ర పోవచ్చని ఇప్ ముందుగనే పోయినిగ ఫుల్లు అటెండెన్స్ ఎయించుకున్న పోతేనేమో వన్ పర్సెంట్ పెరుగుతుంది పోకపోతేనేమో ఫోర్ పర్సెంట్ పోతుంది హలో హలో హలో హలో